హలో
హలో నమస్తే అండి
నమస్తే అండి బాగున్నార అండి
మేము బాగున్నామండి మీరు ఎలా ఉన్నారండి
బాగున్నామండి
ఏం చేస్తున్న రండి
ఏం లేదండి ఖాళీగా కూర్చున్నామండి మీరేం చేస్తున్నారండి
మేము కూడా ఖాళీగానే ఉన్నామండి ఈరోజు మనం ఇప్పుడు వేసవికాలం చాలా ఎన్డలు కాస్తున్నాయి కదండి
అవునండి
ఇప్పుడు మరి ఏం తీ ఏమేం జాగ్రత్త తీసుకోవలో మనం మాట్లాడుకుందామా
ఆ తప్పకుండా అండి
మరి మీ రెండాకాలంలో మాలుగా మనుషులు ఎవరైనా కూడా ఖచ్చితంగా ఆరు నుండి ఏడు లీట్ ర్లు నీళ్లు తీసుకోవాలని ఉంది కదండి ఒక మీరు మరి ఎదిది తాగుతూ ఉంటారండి
ఆ మేము కూడానండి నాలుగు నుండి ఐదు మధ్య ఐదు వర ఐదు లీటర్ల నీళ్ళయితే ఖచ్చితంగా డైలీ తాగుతూ ఉంటామండి మేమైతే తాగాలి కూడా అండి ఎందుకంటే ఎండాకాలం కాబట్టి మన బాడీ ఊరికినే డీహైడ్రేట్ అవుతా ఉంటది కాబట్టి ఖచ్చితంగా ఆ నీళ్ళు తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి
అవునండి దాహం వేసినా వేయకపోయినా ప్రతిరోజు కనీసం నాలుగు నుండి ఐదు ను ఐ నాలుగు నుండి ఐదు వరకున్నా నీళ్ళు తాగాలండి ఖచ్చితంగా తప్పనిసరిగా తాగాలి శరీరానికి శక్తిని అందించడానికి ఏవైనా కొబ్బరి నీళ్ళు నిమ్మరసం మజ్జిగ ఆరెంజ్ జ్యూసెస్ అలా ఖచ్చితంగా తీసుకోవాలండి ఎందుకంటే ఇప్పుడు ఎండలు చాలా ఎక్కువగా కాస్తున్నాయి అందుకనే అండి ఇక ఫ్రూట్స్ కి ఖీరాదోసకాయ పుచ్చకాయ తరువాత కర్పూజ వంటి నీటి శాతం ఎక్కువగా ఉన్నప్పు పళ్ళను ఆహారంగా తీసుకోవాలండి
అవునవునండి ఎండలు ఇప్పుడు అయితే మాగా మా సైడ్ అయితే నలభై ఐదు డిగ్రీల ఎండ నలభై ఆరు ఈ సంవత్సరం అయితే అంత డిగ్రీల ఎండలు ఉ ఉంటున్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు అన్నట్టుగానే ఫ్రూట్ జ్యూసెస్ ఆ మరియు ఓఆర్ఎస్ ఈ పెరుగు ఆ అంటే పెరుగు అంటే మజ్జిగ అలా చేసుకొని మరియు నిమ్మరసము కొబ్బరి నీళ్ళు ఇవి తాగడం వలన మన బాడీ డిహైడ్రేట్ కాకుండా మనం శక్తి కోల్పోకుండా ఖచ్చితంగా ఉంటాం అండి మళ్ళీ మనం బయటకి వెళ్ళినప్పుడు కూడా చాలా జాగ్రత్త తులు తీసుకోవాలండి ఎలాగంటే కా ఆ కాటన్ ఇప్పుడు స సమ్మర్ కాబట్టి మనం కాటన్ దుస్తులు ధరించడం వలన మనకి బాడీ పైన ఎలాంటి అంటే ర్యాషెస్ రాకుండా ఉంటదండి మరియు బాడీ కూడా చాలా చల్లగా ఉంటది ఆ మళ్ళీ ఏటైనా బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనము క్యాప్ ని క్యాప్ట్ అంటే టోపీ ధరించడము లేదంటే స్కార్ప్ వేసుకోవడం ఇలాంటివి వేసుకోవడం లేదంటే గొడుగు పట్టుకోవడం ఇలాంటి జాగ్రత్తలు మనం తప్పనిసరిగా తీసుకోవాలండి అసలై మధ్యాహ్నం ఎట్ ఎప్పుడు బయటికి వెళ్ళడానికి మనం ఇష్టం అంటే ఇష్టపడకూడదు ఆ కానీ ఒకవేళ తప్పనిసరి అని అంటే మాత్రం ఇలాంటి జాగ్రత్తలు తీసుకుని వెళ్లాల్సి ఉంటదండి ఏమైనా మనకు పనులు ఉన్నా కూడా పొద్దుట పదిలోపు మరియు సాయంత్రం అయినాక అంటే ఆ నాలుగయిపోయినాక బయటికి వెళ్ళడం చాలా మంచిదండి
అవునండి ఇకపోతే వేసవికాలంలో సులభంగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి
ఆ అవునండి
కారంగా ఉన్న వస్తువులు అంటే తినడం నూనె ఎక్కు వగా ఉండే ఆహారం తీసుకోవడం తగ్గించాలండి అసలు న కూ బయట దొరికే పానీ పూరిలు అవన్నీ కలుషి తమైన ఆహారం అండి ఐస్ క్రీములు ఐస్ క్రీమ్స్ తింటారు చల్లదనం కోసం కానీ ఎక్కువ్ తినకూడదనమాట తిండం వల్ల కడుపులో ఇన్ ఇన్ఫెక్షన్ అయ్యే వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందండి
అవునండి మీరు అన్నట్టుగానే మళ్ళీ ఇప్పుడు ఇవి కూల్ డ్రింక్స్ అండి కూల్ డ్రింక్స్ లో అయితే ఇప్పుడు చాలా వర కి షుగర్ కంటెంట్ చాలా ఉంటుంది కెమికల్సు ఆ షుగర్స్ గుడా చాలా ఇవి తాగడం వలన అసల్ వయసుతో సంబంధం లేకుండా ఇరవై నాలుగ్ సంవ చ్చరాల్ ఇరవై ఐదు సంవచ్చరం వాళ్ళికి అదేంటండి షుగర్ రావడం ఇలాంటివి చాలా జరుగుతున్నాయ్ కాబట్టి కూల్ డ్రింక్స్ తీస్కోకూడదండి ఖచ్చితంగిద్ దాని వదలు ఇప్పుడు పండ్ల రసాలు అవి ఇవ్వి ఏమైనా తాగడం వలన ఆరోగ్యానికి చాలా మంచిదండి పైగా మళ్ళీ ఇప్పుడు వేసవికాలంలో మనకు దొరికే పండ్లు అంటే జామ్ మ సారీ మామిడికాయలు ఇలాంటివి తినడము మళ్ళీ తాటి ముంజ కాయ్లంటారు గదండి ఇవి ది హివి దినడం వల్లన చాలా మంచిదండి ఎందుకంటే ఇవి సీజనల్ ఫ్రూట్స్ కదండి ఎప్పుడు వడితే అప్పుడు దొరకవు ఇన్ గ మనకి ఇవి ఎండకాలంలో ఈ వేసవి కాలంలో దొరుక్తాయ్ గాబట్టి ఖచ్తంగ తినాలండి ఇవి
తప్పకుండా తినాలండి మేమైతే బాగ ఈ ఇయర్ చాలా లాగ తిన్నామండి తాటిముంజులు కా మామిడికాయలు వాట్ర్ మిలన్సు ఇకబోతే మధ్యానం పన్నెండు గంటల్ నుంచి సాయంత్రం వరకూ తీవ్రంగా ఉంటుందండి ఎండ ఈ సమలాయం ఈ సమయంలో అత్యంత అవసరం అయితే తప్ప బయటకు వెళ్ళకూడదండి అసలు
అవునండి వెళ్ళ కూడదు
కి వెళ్లాల్సి వస్తే ముఖానికి తలకు ఎండ తగలకుండా టోపీ ధరించాల్ లేదా గొడుగు ఉపయోగించడం బెటరండి ఎండలో ప్రయాణించేటప్పుడు కళ్ళజోడు కాటన్ మాస్ కు ఉపయోగిస్తే చాలా మంచిదండి
చాల అవునండి ఇంకా చెట్ల కింద ఉండడము ఇలాంటివైతే చక్ చేయాలి అండి
అవునండి శరీరం వేడెక్కకుండా ఉండడానికి ఎక్కువ్ వాటర్ తాగితె చాలా మంచిదండి
ఆ హవునండి తాగుతూనే ఉండాలండి అప్డైతేనే బాడీ గుడ డి హైడ్రేట్ గాక్ముండా బావుంటదండి
ఎండకు మనం ఎక్కువ తిరగడం వల్ల తలనొప్పి కళ్ళు తిరగడం వాంతులు అలసట వడదెబ్బల చాలా వస్తూ ఉంటాయండి అవ్వి వడ దెబ్బ తగడం వల్ల అందుకని చాల అవస్రమైతే తప్ప అస్సల్ బయటిగ్ వెళ్ళకూడదండి
అవునండి ఇంకా వడదెబ్బ తల్లి ఆ వడదెబ్బతో చాలా మంది చన్పోయిన వారు కూడ ఉన్నారండి మనం చూస్కున్నట్లైతే ఆ ఈ ఎండాకాలంలో నాక్ తెలిసి నేను న్యూస్ పేపర్ చదివిట్నట్ టైతే ఒక నూట యాభై మంది వరకు వడదెబ్బ వలనే చనిపోయారంట అండి అంటే ఆ అవునండి నేను ఆ అం అదే కదా అండి అందుకే మనకు అవసరమయితేనే వెళ్ళాలి వెళ్ళినప్పుడు జాగ్రత్తలు తీసు కోని వెళ్ళాలి మనం ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఖచ్చి తంగా వాటర్ తీసుకొని వెళ్ళాలి లేదంటే నిమ్మరసము లేదంటే ఈ ఓఆర్ఎస్ తీసుకొని వెళ్తేనే ఆ ఎండకు కూడా మనం తట్టుకుంటామండి ఏమి తాగకుండా అంత ఎండకు ఉంటే మనము మన బాడీ కూడా సహకరించదు కదండి దానికి లేదంటే మజ్జిగ తీసుకెళ్ళినా కూడా అలా కాసేపటికి కాసేపటికి తాగుతూ ఉండడం వల్ల పెద్దగా మనకి ఎఫెక్ట్ కాదు కా కపోతే ఏమి తీసుకోకుండా అంత ఎండకుంటే ఏ మన చెట్లే చూడండి ఇప్పుడు ఎలా అవుతున్నాయో మనమయితే మనుషులం కదండి ఇంకా
అవునండి మా సైడ్ పెద్దవాళ్ళయితే ఎవరైనా వడదెబ్బకు గురైతే వారిని వెంటనే నీడమున్న ప్రదేశానికి మార్చాలి అలానే చల్లని నీటితో తలని శరీరాన్ని తుడచడం చాలా మంచిది అని చెప్ తు ఉంటారండి
అవునండి అలా చేస్తేనే అలా చేస్తేనే వేడి పోయిద్దండి
ఇక మీరు తీసుకుంటూ ఉంటారండి బాగా ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ మేము మేమైతే చాలా బాగా మాకు ఇంటికి దగ్గరలో ఒక ఫ్రూట్ షాప్ ఉంటుందండి అన్ని ఫ్రూట్స్ దొరుకుతాయి అక్కడ మేం తప్పకుండా రెండు రోజులకు ఒకసారి వెళ్ళి తీసుకొని వస్తూ ఉంటామండి అవునండి
ఆ
ఇంకా మీ సైడ్ ఫేమస్ జ్యూసెస్ ఏవండి మా సైడ్ అయితే కర్ పూజా కాయలు అయితే చాలా బాగా తీసుకుంటున్నారండి
అవునా మా సైడ్ కూడానండి అవునండి ఇప్పుడు కరబుజాలు వాటర్ మిలన్
ఎక్కువ ఎక్కడ చూసినా కుండల్లో మజ్జిగ అండి ఎక్కువ అ కుండకి అలా చుట్టి ఒక గుడ్డని అలా మజ్జిగ అమ్ము తూ ఉంటారండి
అవునా మా సైడ్ కూడా అండి ఇప్పుడు చాలా వరకి ఎండ ప్రజల కోసము ఈ చలి వేంద్రాలు కూడా చాలా పెట్ట టారండి ఎందుకంటే చాలా ఎండలు కొడుతున్నాయి ఆ వాటర్ కూడా అందరూ పట్టుకొని ఎల్లరు అసలు పెట్టుకొని వెళ్ళాలి కాకపోతే చాలా మంది పట్టుకొని వెళ్ళరు మా మర్చిపోతారు అలా ఇలా చేసే వాళ్ళకి చలివేంద్రాలు పెట్టారండి
అవునండి మా సైడ్ కూడా చాలా చలివేంద్రాలు పెట్టారు అక్కడ వచ్చి పోయే వాళ్ళు అలా తాగుతూ వెళ్ళిపోతుంటారండి
అవును
ఇక మరి మీరు ఎప్పుడైనా మీ సైడ్ ఎలా చేస్తారండి ఎవరైనా వడిదెబ్బకు గురైతే
ఆ అంతేనండి మేము కూడా ఇలా ఆ నీడ నీడలు లేదంటే కూలరు ఫ్యాన్స్ ఉన్న చోటకి వాళ్ళని తీసుకురావడం తీసుకొచ్చాక వాళ్ళకి ఇలా నీళ్లు పట్టి ఆ శరీరం మొత్తం తుడవడము పైగా ఫస్ట్ అయి తే ఓ ఆర్ ఎస్ లు అలాంటివి ఇవ్వడము ఓ ఆర్ ఎస్ గ్లూకోస్ లేదంటే మజ్జిగా నీళ్లు ఉమ్ నిమ్మరసం అండి నిమ్మరసం గుడా ఇవ ఇవ్వడము ఇలా చేస్తే వాళ్ళ బాడీ కొంచం అంటే డిహైడ్రేట్ నుంచి కొంచం హైడ్రేట్ అయ్య కాశాలు ఉంటై కదాండి
అవునండి చాలా ఎక్కుగా అండి అది కాక ఇప్పుడు మా సైడ్ అయితే ఫోటీ ఫైవ్ ఫాటి సిక్స్ నలభై ఐదు నలభై ఆరు వర్కు ఎండ విపరీతంగా కాస్తుఅన్ అండి ఇప్పుడు వర్షం వస్తుంది అప్పుడుప్పుడు కాకపోతే ఆ వర్షం కూడా ఎండల వల్ల భూమిలో నీరు నిలవడం లేదండి.
ఆ ఆ అవునండి.
మార్నింగ్ ఏమో బాగా వర్షం పడుతుంది సాయంత్రం ఒచ్చేసారి కి ఎక్కువగా ఉడక అనేది పోస్తోదండి.
అవునా మా వైపు కూడా అలానే ఉంటుందండి. కానీ ఎంత వర్షం ఒచ్చినా గూడా ఇప్పుడు అసలు ఈ ఎండకి సరిపోవట్లేదండి వాతావర్ణం గూడా చాలా వేడిగా ఉంటుంది గదండి ఎంత వర్షం బడినా ఇంకా కాస్త వేడవ్తుంది గాని చల్ల ఇప్పుడు ఇంత తొందర్గానైతే చల్లబడదండి ఇంకొక వర్షాలు ఒక పది రోజులు అలా రెండు గంటలు మూడు గంటలు కొడుతూ ఉంటేనే తప్ప ఇప్పుడైతే అసలు చల్లబడే ఆ ప్రసక్తే కొంచం గూడా కన్పించడం లేదండి.
అవునండి ఈరోజు మీరు ఏ వై జాగ్రత్త దిస్కోవాలో మాకు బాగా తెలియజేసినందుకు చాలా చాలా ధన్యవాదాలండి మళ్ళీ కలుసుకుందామండి
ఆ ఓకే అండి మీ గూడా ధన్యవాదాలండి.
ఓకే అండి
అ